హలో.
ఆహ్.
ఉమ్ చెప్పు చెప్పుండి.
సార్ మనం గోదామ్పిండి అట్లా అట్లనే డీమాట్లోనే తే.
ఆహ్ నిజమే ఈ సార్ ఈసారి డబ్బులు అదే అదే ఈసారి కార్యాలో వచ్చినప్పుడు. తెచ్చుకుందాంలే ఫైవ్ కేజీస్ తెచ్చుకుందామా. అంటే నైట్ కదా ఎక్కువ తినొచ్చు మామూలుగైనా.
నిన్నదెచ్చిందసలు ఇంకొకసారికి కూడ కొన్ని
అదే ఉమ్ ఉమ్ కార్య లో డబ్బులు వస్తాయా. తిరుపతికెళ్లి బాగా. ఆహ్ ఇంకా ఎగ్జామ్స్ ముందుప్పుడు వచ్చే బాగుంటది కదా అంటే ఈ టైమ్ లో ఈ వీక్.
ఉమ్ ఈ మంతు లాస్ట్ అన్నా నెక్స్ట్ మంతన్న అయిపొతది.
అదే అదే పడితే బాగుంటది. బ్లాంక్ అయినా ఏడ మిగులుతదో డౌటే నాకు తెలిసి ఇప్పుడైతే ప్రజెంటిది కదా. అప్పుడుకే పోతాదెమొ ప్చ్. అబ్బా ఈ అప్పులేందో జీవితంలో. అందుకే ఉన్నదాంతోనే సర్దుకోవాలనుకుంటాం కానీ ఏంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాంలె అనే టైప్లో ఉంటా ఒక్కోక్కసారి అయినా నేన్ పెద్ద ఖర్చు గుడ పెట్టన్ తెల్సా నిజం చెప్పాలం టే ఎంత అసల్ ఎంత తక్కు తి అసలు అసల్ చానా వరకు నేను ఖర్చు పెట్టన్ తెల్సా నిజం చెప్పాలంటే ఆడికి మా రూమోల్ ఎట్లనో పాపం మంచిళ్లే గమ్మునున్నారు ఇంకొకర్ అయ్యి ఉంటేనా నిజం చెప్తున ఇంత ఇంకా మనంతిసే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర వాడేం ఖర్చు పెడతాడు అది ఇది అని అడ్. అంటే అట్లా ఆ టైప్ లో మాట్లాడేవాళ్లు. ఉమ్.
నీకేమో బీటెక్ వచ్చినప్పట్ నుంచి అదృష్టం ఉంది
బీటెక్ వచ్చినప్పటినుంచా బీటేక్ వచ్చినప్పట్నుంచేం కాదు నువ్ వచ్చినప్పట్ నుంచి
చెక్ చేసాడమ్మా ఆ ఈరోజు గ్లాస్ లో అయిపోయిందంటే ఉన్నటినుండి అమ్మ జోగి వచ్చాడు జోగివచ్చాడు అని ఊరికే చెప్పమంటారు. ఆ ఒద్దు అన్న మోని ఖాతాలో
నువ్ చెప్పినవా
నేనేం అంట ఆడుకుంటా అంటుండేలె
ఆహా నాక్ అర్థం కావట్ల నువ్వు మౌనికకి చెప్పినవా, మౌనికా నీకు చెప్పిందా?
మౌని
ఫస్ట్ నువ్ సౌండ్ పెంచుకో సౌండ్ పెంచుకో ఒక నిమిషం నువ్ సౌండ్ పెంచుకో నీ సౌండ్ నాకు ఇన్పి వాయిస్ అసల్ లేదా నువ్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నావ్ అనుకుంటా ఐ థింక్
ఆహా నువ్వు ఇది ఫోన్ సౌండ్ కాకుండా ఇంకొక్ సౌండ్ ఉంటుంది చూడు అది పెంచుకో
నేన్ అన్ని పెంచుకున్న స్వామి నాయ్ అన్ని ఫుల్లే ఉంటాయి ఎప్పుడు నేన్ ఇంటికి ఉంటే తప్ప నేన్ బైటున్నప్పు ఇప్పుడు కాలేజ్ పోయినపుడ్ నేన్ జస్ట్ మ్యూటులో పెడ్తా అంతే ఇంగ నేను నార్మల్ టైం ఏం తగ్గియను.
ఏమైందంటే క్లాస్లో ఇప్పుడ్ ఇన్పిస్తాందా
ఇన్పిస్తంది మ్ చెప్ చెప్ప
ఆ జోగి వచ్చాడు జోగి వచ్చాడు అని అరుస్తా ఊరికే అట్లా బెడ్ మీద అంటే అమ్మా అన్నచ్చాడు అన్నచ్చాడు అనింది తెల్సా ఎట్ల నవ్వానో క్లాస్ మొ మొత్తం నవ్వా అయితే ఆ పీరియడ్ అయిపోయే వరకు నవ్వా.
ఆ పాపా ఎందుకు అనింది నినా
ఏమో అనిందా పాపా
అప్పుడ్ నీక్ క్యాష్ ఇచ్చానా నీక్ క్యాష్ ను చెయి కడుక్కొని ఎక్కడ్కో పోయినవ్ పక్కకి ఆ పాపా ఒకటి ఉన్నది సరే చూసి బాయ్ చెపుదాంలె అనుకుం ఆమెన్ చూడన్ గుడా చూడ్లే తెల్సా ఇంగ పక్కన ఎవరో అమ్మాయిల్ పోతంటే ఇగ సరేలే మళ్ళీ ఏమోలే అని నేన్ చూడ్లె అంటే ఏమోలే అని నేన్ ఇంక నీక్ కామ్ అయిపోయిన నన్ నిజం చెప్పాలంటే నేనూ అంటే నువ్వు అనుకుంటవ్ అంటే ఎవరైనా ఉంటే నేన్ మాట్లాడను అట్ల ఇట్ల నాకెందుక్ అంత నేన్ ఎందుకట్ల మాట్లాడ్లేనంటే ఒకటే రీసన్ నాక్ మొహమాటం ఎక్కువ ఇప్పుడ్ నేన్ ఏమనుకుంటా అంటే నిజం చెప్పాలంటే అజ్ నిజం చెప్తున్నా. ఇప్పుడ్ ఎవరన్నా లవర్స్ నా ముందర అట్లా ఎవైన్నా కొన్ని కొన్ని చేశార్ అ ఎట్లనుకుంట అంటే నా ముందర్ నుంచి వాళ్ళు పోయేంతవరకు నా మైండ్లో ఒకటే రన్ అయితది. ఎందుకు ఇళ్ళంతా ఓవర్ చేస్తున్నరు ఎవడు చూడాలని ఈల్ల బిల్డుప్ తట్టుకోలేక సస్తాం కదారా ఇట్లే ఇదే అనుకుంట నిజం చెప్పాలంటే ఎట్లే అనుకుంటా నే అంత నాక్ అంటే నీ నీ మైండ్ అంటే నాక్ మామూల్గ నేన్ ఇట్ల అనుకుంటా నాకేమనిపిస్తదంటే నేనే ఏమన్న అటుఇటు చేశాన అంటే మాముూల్గా అంటే మామూల్ చెప్తున్నా నేను నీ దగ్గర్లో ఉన్నప్పుడు చేయి అట్ల పట్టుకోవడం అట్లా చేసాననుకో ఎవరన్న చూసేటోల్ పిస్తదంటే నాక్ ముందట్లా లేదు ఈడిక్ వచ్చినాకే అనిపిస్తది ఎందుకో నాక్ గుడా తెలీదు. అంటే అరే వాళ్లు అబ్బా వాళ్ళు ఏమనుకుంటారు అంటే అర్ మనం అనుకునేటివి వీల్లు అనుకుంటారేమో రా అ చూష్నోలు అని ఇట్లా అనుకుంట. అందుకె నేను కామైపోతా నీకు అర్ధం కాదు. అ విషయం నేను చెప్పినా నువ్ ఏదో చ్ హ్మ్
నేను అట్లే ఉంటా కదా అట్ల
అంటే నువ్ ఏదో ఫీల్ అయితాను కొంచం అంటే నువ్ నన్ను దూరం పెడతావ్ అనే టైప్ లో ఉంటావు నువ్వు నేను నిజం చెప్తానువ్ అందరిలా నువ్వు నువ్వుట్లా అంటే మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఒకరిలా ఒకరి ఇప్పుడు ఇద్దరులవర్స్ ఎవరనా చేస్తున్నా అంట మామూలు చెప్తున్నా. ఎవరిని ఒకలా చేమ్. నువ్ ఎవ్వర్ర కదా అనే టైప్ లో ఉంటది నీ మైండ్ సెట్ అది కిడ్మైన్ సెట్ అంటారు. అంటే ఒక రున్నట్ మనం ఉంటే ఇంగా మన్న క్యారెటర్ ఏముంటది అందులో అంటే మామూలుగా చెప్తున్నా. వాళ్ళకే అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసిన్నారు. మనం నచ్చింది మనం చేయాలి కాని వాళ్ళకి నచ్చినట్టు మనం ఎలా ఉంటాం చేయాలా చెప్పు అందుకే నాకు అబ్బ పోదం మంచిగా ఫస్ట్ తిరుమల పొద్ ఈ వీక్ అనుకున్నా శనివార్ పదామా
అట్టనే ఉంచోచ్ అట్టనే ఉంచు చూడు మళ్ళీ అ ఇంటెర్న్షిప్ ఇస్తారు కదా అప్పుడు పోదాములె
ఇదేంద్ర సెమ్ము మన్న సెమ్ము ముందే మొన్నహాలిడేస్ ఉంటే అదే బాగుండు టైమ్ ఉంటే పోదాంలే. అనుక్ అంతే అంతే
టైం లేదు
అదే అదే అనుకుంటా ఆ ఆ ఆ నువ్ అంటే ఏ నీ తెలీదు గాని
రజితా ఫోన్ చేసిం
ఎప్పుడు ఇప్పుడా
ఆ అప్పుడే చేసింది మాట్లాడుతున్నా. అలేక్య మేడం అని ఒక మేడం ఉండేది మాక్
ఉ
ఆ మేడం నాతో బాగా మాట్లాడుతుంది. ఫస్ట్ డెస్క్ లో కూర్చోనింటా కదా ఫస్ట్ ఇట్ల కూర్చొని మాట్లాడుతూనే ఉంటాం
అలేక్య మేడమ్ ఆ సిఎస్ వాల్ల సిఎస్ వాల్లకు కూడా పోతది కదా మేడమూ
ఏమో
లేదు ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్త్ అందుకు అంటే ఏదో సిఎసి వాళు క్యాడల్లో వాళ్ళు నాకు చెప్పినట్టు అంటే మా మేడం ఇట్లా అలేక్య మా ఇద అట్లా
మా డిపార్ట్మెంట్ ఆమె
ఏమోలే ఈరోజు ఏమైందని మేము ఫస్ట్ అపడు సెకండ్ పడు సర్ చెప్పు
ఆ నేను అల్లాచ్చేసి ఏమైందో తెలుసా ఈరోజేమో ఏ నిర్మలా నిన్ను మాత్రం బయటికి పంపిస్తా అనేది.
ఉ
ఈరోజు కీచుగొంతు ఏసుకొని అరుస్తూనే ఉంటావు క్లాస్ లో నిన్నే ఏం అనలేదు నువ్వు చూస్తే మాట్లాడుతూనే ఉంటావు అంటది.
హుహు అది నీల స్పెషల్ కదా మాత్రమ అందరుకు మాముూలుగా కుదరి తెల్లగా ఉంటరు. అంటే నార్మల్ గా కొందరు తెల్లగా ఉంటరు. కొందరు నల్లగా ఉంటరు. కానీ నీలో మ్యాజిక్ ఉంటది. అంటే అట్రాక్ట్ అయిపోతది అట్లా చుట్టూరుగా అట్లా అయిపోతది నిజంగనే
మహేశ్వరి అని ఒక పాప ఉంటున్ ఆ పాప వచ్చేసి మ్యామ్ మాక్ కనిపించట్ల మేమ్ గోడ బోర్డు మీద అంటే మేడం వచ్చేసి చూడు దీంట్లో చూసి ఏస్కో అనా మ్యామ్ నాకు ఎప్పుడైనా అట్లా ఇచ్చారా మ్యామ్ రాసుకోఅని చెప్పి అంటే నువ్ పడగా ఉన్ మలా నువ్వు అడిగితే నేను ఏమనా చేయకుండా ఉంటానా అంటే వా మా క్లాస్ ల్ తయ ఎమరుస్తారో
ష్
అంతే క్లాస్లొ కాలేజ్ లో బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసా.
నీ తిన్నా అంటే నార్మల్ గా చెప్పేదనమట్టి అట్లా ఉంటే మాత్రం అసలు కాలేజీ పోకుండా ఉండబుదద్ధి కాదు కదా. మేము ఈరోజు ఏమైందంటే ఫస్ట్ పీరిడి సెకండ్ పీరిడి ఒక్ ఒక ప్లేస్ లో కూర్చున్నా. ఇంగా అక్కడ ఉండి మళ్ళీ బ్రేక్ పోయిచ్చి వేరే వానీకాడ పోయి డబ్బులు డబ్బులు ఉండె కాన కద పోయి సమోస్ దిని క్యాంటీన్ ల వెళ్ళిపోయినా. మళ్ళీ నెక్స్ట్ పేరెడ్ లో వీడు ఇర్ఫాంగడ్ ఉంటాడ్ లె ఇర్ఫన్ వీడ్ నా సైడ్ ఉంటడు. వీళ్ళిద్దరు రూమ్మేట్స్ వాళ్ళు వాడు పిలిచినాడు. ఇడికిరా ఇడికిరా అని చెప్పి సరే అని చెప్పి పోయినా. పోయినాక మేడం నార్మల్గా ఈ రోజు ఏదో పీరియడ్ లో అ మేడం ఏదో పీరియడ్లొ లె మేడం క్వశ్చన్లు అడుగుతనేది. నన్ను లేపింది. నేను తెజని అడిగిన. ఆడు చెప్పినాడు ఆన్ ఆన్సర్ అంటే వానికి వేరే వాడు వాళ్లు వేరె ఆ వాడుద వాడు చెప్పినడు. వేరే వాడు చెప్పినడు. ఇద్దరు కలిసి చెప్పినారు. ఇది ఇది అని జెప్పి అంటే మట్టి వల్ల ఏం ఏం యూజ్ ఉంటది. దాని ప్రాపర్టీస్ ఏం అదిది అంటే స్ట్రెంత్ డ్యూరబిలిటీ అది ఇది అని వర్పుది జి అది అని ఏదో చెప్పినారు ఇది రెండు మూడు చెప్పిన ఆ గుడ్ మా అది ఇది అని చెప్పింది. మేడం కూర్చుంటా మేడం అంటే ఏ రెండేగ చె చెప్పింది నేను ఏడు చెప్పినమ్మ అనింది. ఓకే మేడం అని చెప్పినాను. తర్వాత అయిపోయింది అక్కడితొ. కామ్ అయిపోయినాం. ఆ తర్వాత ఏమైంది ఉల్ఫామ్ గడొచ్చి వేరే వాళ్ళ చెన్నన్ అని ఒకడుంటాడు. వాడు రెగ్యులర్ వాడు నాతో బా మాట్లాడతారు. పాపం అంటే అంటే తెలుస్తది కదా. వీడు మన కోసం అంటే నిజంగా నాతో ఎందుకు తెలిదు. కొంచెం బాగా మాట్లాడే అంటే కొంచెం ఆ నా పక్కన కూర్చోరా అని అనడము వాడెక్కువ ఎవర్తో పెద్దగా మాట్లాడు తక్కువలో తక్కువ నాతో కొంచెం బాగా మాట్లాడతడు బిడ్డ చాక్లెట్ అని తెచ్చి నాకియడము అట్లా స నేనేం అడగను అని అసలు అటు చూడ్ చుడను. నిజం చెప్పాలంటే అదే పనిగ పిలిచి మరి ఇస్తాడ్. అట్లాంటా అట్లా అట్లా అట్లుంటాడు వాడు మళ్ళీ ఏమైందంటే వాడొచ్చి వాన్ ముందేర రే ముందుకు రారా అన్నాడు. వాడు సూచన నమ్మితో కొంచెం వాడి రిలేషన్ లో ఉన్నాడు. వాడు ఆ విషయం అందరికి తెలుసు. కాలేజీ లో కాలేజీ లో కాదు. మా క్లాస్ లో ఆ విషయం మనకు వాడు చెప్పడు. అంటే మేము వాని అడగము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మాకు ఎందుకు అనే టైప్లో ఉంటాం అందరం. ఆపాపతో ఎక్కువ మాట్లాడుతాడు వాడు ఆపాప ముందు బెంచిల కూర్చుంది ఎల్లరు ఆ పాప వీడి వెనకాల చిన్న అనటడె వాడు ముందుకురా ముందుకురా అంటుండు. ఒరే నాకు నచ్చదులే. రాసా నువ్వుండ్రా నే నాకు నచ్చదు. అట్ల అమ్మాయిల దగ్గర నాకుఅని చెప్పిన అంటే నాకు మొహమ్మాటం ఎక్కువ. నేను ఏం మాటలా నిజేం చెప్పాలంటే వీళ్ళు మన ముందర అమ్మయిలు ఉన్నారు. అని అట్లా బ్రెయిన్ లో తడతంటది. మనముందర అమ్మలున్నారు ఏది మాట్లాడొద్దు. నాకు పెద్దగా మాట్లాడేది రాదు ఏది పడితే అది మాట్లాడతా. టంగ్ బూత్ కొంచెం బూత్ల్ ఏ చయ్ అందుకు బ్యాడ్ వర్డ్సెక్కువొస్తాయ్ దానికి కామైపోయ్నం. అంటె వొద్దొద్దు అని నేను వద్దు లే వద్దు లే అన్ జెప్పి వేరే వాన్ని వాన్ని బిల్చుకోన్ బోర వాన్ని వీన్ని బిల్చుకు కంటె వాళ్ పోల మొద్దుర మాకింగా మొహ్మాటం ఎక్కువ అదిన్ జెప్పినట్లున్నారు ఇఫ్రానంటాడు నువ్ పోర ను నువు పోరా ఏమ్ అదిది అని చెప్పి ఆ దొబ్బినాం వాన్ని వాన్ మ్ నేన్ పోను ఉ అది ఇది అన్నాడా పోరా పాలు ఇచారు పో అని చెప్పిన నేను గమ్ ఉండక్ అరి నా పాల నచ్చవ్ అన్నాడు సరే వెన్న ఇ సర పంతే కదాంటే ఆడు కొత్తల్గాడు అంతె నార్మల్గనొద్దు. వాడుయ్ చ అట్లైపోగ వాడ్ మామూల్గ ఇ ఇని గమ్ముండకుండా వాన్ చెన్నాటోన్ని బిల్చి టైమెంతైంది సామీ కడ్జెయ్ల్న. ఆ అలొ.
ఊమ్ చెప్
వా చిన్నాటుడు చిన్నానని పిలిచి మామ యీన్కి పాలంటెయ్ అన్ జెప్పి నా పేరు చూపిచ్చాండు. ఏం పాల్రా వంటె వాన్కర్థమైంది అంటె చ్ తెలుస్తాద్ గదా ఏమని యామంట నారేమని ఆడు తిక్కనాకొడుగ్గాకపోతే ఇంగ వాడొచ్చి ఇంగ వేరే వాడ్ ప నాసినాటోడొచ్చి జెస్సీ పాల్లే అన్ జెప్పి వాడ్ కొంచెం కవర్ చేసిండు మ్ పిచ్చ నాకొడుకని నేని గమ్మునైపోయినింగ. మేమేదొ జోక్గ మాట్లాడ్తె వాడు ఎట్ల గట్టిగ్ మాట్లాన్నాడొ దెల్సా. వాడు పాలీ అన్ల పాలిప్పి అన్ జెప్పినాడంటె ఇప్పి అంటె ఇంగ వాళ్ళకి సిచ్యువేషన్ అ ట్టా అర్థమైంది. మా చిల్లర్ గదరా అన్కోని నేను బ్యాడైపోయినా గదా నా క్యారెక్టర్ బ్యాడైపోయింది గద రా అనుకోని నేనింగ. దిపోదామనుకున్నా ఇంగ సర్లే ఏముందే వీల్లేం పెద్ద అంత పత్తి గింజలేం కాద్లె అని ఇంకామైపోయ్ మ్.
సార్ టైమైంది జూడు.
చెయ్ ఐతే ఫోను హలో.
ఆ నెంబర్ చ్ ఆ సరె.